హలో
హలో
బావున్నారా అండి
ఆ బాగున్నాం అండి మీరు బావున్నారా
బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాము మీరు ఏమి చేస్తున్నారు
ఇప్పుడే టిఫిన్ చేసి కూర్చున్నా అట్లా
అవునా అండి ఏం టిఫిన్ చేసారు
దోస దోస పెసరట్లు
అంటే మీరే చేసుకున్నారా లేకపోతే బయటనుండా
ఆహా ఇంట్లో వాళ్ళు చేస్తే దోషాలు వేసిన అంతే
అవునా మరి మీరు బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా ఇంట్లో ఫుడ్డా
ఇంట్లోనే ఎక్కువ తింటాం బయటికంటే అంటే బయటికి ఇంకెప్పుడన్నా మనకి తప్పదు ఇక బయటనే తినలన్నప్పుడు బయట తింటాం కానీ లేదంటే ఇంట్లోనే తింటాం
ఆ అవునండి
ఎ ఎక్కడికన్నా ఎక్కడికన్నా అన్ని అన్నీ యేగలుతా కానీ ఇక కొంచెం నాన్ వెజ్ రావంతే ఎక్కువ శాతం అట్లా చేస్తాం కానీ ఎక్కువ నాన్ వెజ్ రాదు నాన్ వెెజ్ లో చికెన్ గుడ్డు తప్ప ఇంకా ఇదు తప్ప రాదు మటన్ ఫిష్ ఇవేం రావు
కూరగాయలు స్వీట్లు ఇలాంటి ఫుడ్స్ వండడం వచ్చా
ఆ అవ్వచ్చు వచ్చు ఆ అవి వండుతా కానీ ఇ నాన్ వెజ్ కొంచెం కష్టం వెజ్ లో అన్నీ వండుతా ఇంకా స్వీట్స్ కూడా స్వీట్స్ అంటే ఏమంటాయి సేమియా సేమియా సావధాను కీరా ఇవే ఉంటాయి కదా మీరేమి మీరు ఏ ఫుడ్ ఎక్కువ అంటే ఏ ఆహారం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు
నేనైతే శాకాహారం ఎక్కువ తినడానికి ఇష్టపడతాను ఇంకా కు కూరగాయలు ఎక్కువ వండుతాను ఆ వంటకం అది నాకు కూడా మాంసాహారం లో ఎక్కువ వండడం రాదు ఒక చికెన్ మండడం వచ్చు అంతే
మీరు ఒకవేళ చికెన్ తీసుకుంటే నాటుకోడి తింటారా అంటే ఉట్టిదే బాయిలర్ కోడి తింటారా
ఈ కాలంలో నాటుకోళ్ళ అంటే ఇంకా ఎక్కడ దొరుకుతున్నాయండి ఈ బ్రాయిలర్ కోళ్లే చాలా కష్టం కదా నాటుకోళ్ళంటే పల్లెలు పల్లెటూరులో అయినా గాని చాలా తక్కువ పెంచుతున్నారు కదా
అదే అదే లాలా పోయిన పోయిన వారంే నాటుకో తెచ్చుకున్నాం కానీ చాలా ఎక్కడెక్కడోదిరిగి మరీ తెలుచుకుందన్నాం వేరే వేరే చూట్ లోకి వెళ్ళి మర ఇక లాస్ట్ క ఒక గంట గంట నగ తిరిగితే అప్పుడు దొరికింది
అవునండి మరి నాటకోడి వైబ్స్ ఉన్నాయా అంటే అరుచి ఉందా అండి కూరలో మరి
చాలా చనా డిఫరెన్స్ ఉంది
అవునండి నాటుకోవాలంటే కొంచెం మంచిగా బయట ట్ట తిరుగుతాయి మంచిగా ఇష్టమైన ఆహారం తి ాయి ఇంకా చిన్న చిన్న చెట్లని వాటర్ ని అలాంటి తీసు ఇంకా బయలర కో అంటే వీళ్ళ సొంతంగా ఇంజెక్షన్స్ వేసి పెంచుతారు కాబట్టి ఇంకా అవి చాలా టేస్ట్ ఉన్నాయి
ఉట్టి కోడి ఎంత తిన్నా కూడా అట్లా అనిపియదు కాగాని నాటుకోడి మాత్రం ఆ అ రచి గాని ఆ అరుము మంచిగా అనిపిస్తాయి
మీరు నాటుకోడి మీద ఒక రైసే తింటారా ఇంకేదైనా రెసిపీ చేసుకోంటే ఏదైనా వంటక చేసుకుంటడా
మక్క కూడా ఎంతో తింటాం మక్క గూడాలు ఉంటే మొక్క గూడాలతో తింటాం లేకుంటే బగారా లేకుంటే ఉట్టి తెల్ల అన్నం వండుకొని తింటాం ఎప్పుడన్నా చెట్ాల పోయినప్పుడు గుడాలు పేలాలు వీడితో నాటుకూడదుంటా ఇక ఇంట్లో ఉంటే మాత్రం బగారన్న అన్న లేదంటే ఉట్టితో తెల్ల అన్నం చపాతి ఉంటది కదా వాటితోటి తినేస్తాం
ఆ ఇంకా తెలంగాణలో ఎక్కువ చేసుకునేది అంటే ఇయా మక్క గుడాలి కదా
ఆ అవునవును
ఇంకా
చారు అలాంటి చారులు వచ్చా పప్పు చారు కానీ టమాటా చారు కాని
ఆ వచ్చు పప్పు చారు రసం
మిరియాల రసం అంటారు గానీ ఏ రోజు చెయలేదుా అసలు ఎట్లా చేస్తారు మీకే మన్న తెలుసా
నాకు కూడా చెయ్యలేదండి రసం ఎప్పుడు ఇంకా వట్టి చారా అయితే చేస్తా ఇంకా ఈ ఈ పెరుగుతో చేస్తారు కదా చారు ఆ చల్ల చారు అలాంటిదియితే కొంచెం ఎండ కలంలో ఎక్కువ చేసుకుంటాము మీ చేస్తారా చల్లగా
సల్లచారు చేస్తాం గానీ అనీ నాకు అసలు తినబుద్ధి కాదు. నచ్చదు నాకు కానీ చాలా చాలా వరకు చల్లచారుకి ఎక్కువ ఇష్టపడతారు.
అవునవును.
ఇంకా మరి ఇంకా మీర్ మీరు ఏమేం వంటలు చేస్తారు? మీరు బయటకు ఓయినప్పుడు ఎలాంటి ఫుడ్ తింటారంటే ఇంకా తప్పదు అన్న స సమయంలో మీరు బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ రైస్ ఇలా ఆ ఇంకా బిర్యానీ అంటేనే కొంచెం ఇష్టం ఉంటది కదా!
అవును ఇగ అ అయితే ఒకవేళ బిర్యానీ కూడా అందుబాటులో లేకపోతే మంచూరియా బండి మీద అమ్ముతారు కదా! రెస్టారెంట్స్ అంటే నార్మల్ గా రెస్టారెంట్ కానీ అట్లా బయట బండ్ల మీద నే తింటాం. ఎందుకంటే రెస్టారెంట్ లో అంతా మంచిగా టేస్ట్ అనిపియదు బండి మీ దొరికి అంత
అవును ఏది టేస్ట్ అనిపించదు బండి మీద మళ్ళీ ఇంకా అది అన్ హెల్తి కూడా కొంచెం రెస్టారెంట్ అంటే కొంచెం నీట్గా ఉంటది. ఇంకా ఆయిల్ కూడా కొంచెం నీట్ ఆయిల్ గా కొంచెం మంచిగా ఆయిల్ పూస్తారు. అదే బయట ఫుడ్
బయట అయితే మరిగించిన నూనెలోనే మరిగిస్తారు మరిగించిన దాంట్లోనే ఇంకా అన్ని వేస్తారు. అదే పానీపూరీ చూడండి అసలు ఇంత చెత్ చత్తగా ఉంటదు.
కానీ పానీపూరి మాత్రం కొంచెం కొంచెం ఏమంటారు మంచిగా ఉన్న చోటనే తింటా
ఆ మంచుకున్న చోట ఏం కాదు. గ్లౌస్ లు వేసుకొని కొంచెం పొల్యూషన్ లేని ప్లేస్ లో కొంచెం డస్ట్ లేని ప్లేస్ లో ఉంటే ఏం కాదు తింటే
ఏమంటారు చెత్త కుప్పలు ఉంటాయి కదా డంప్ యాడ్లు వాటి ముందు పెడతారు వాటి పక్కన పెడతారు. అసలు ఇంకా అక్కడే జనాలు ఎక్కువ వచ్చి తింటారు.
అవును ఇంకా ఈ కాలేజెస్ పొంటి స్కూళ్ల స్కూళ్ల పక్కకి ఇంకా, ఆఫీస్ పక్కకి ఇలా పెడుతూ ఉంటారు ఎందుకంటే జనాలు ఎక్కువ తిరిగే ప్లేస్ కాబట్టి ఆ ఆ ప్లేస్ లో ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినమంట ఖచ్చితంగా హెడేక్ తో వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక టీ తాగుతారు టీ తాగిన తర్వాత రూమ్ కి వెళ్ళేసరికి లేట్ అవుతుందిని ఏదన్నా స్నాక్స్ కోసం మళ్ళీ పానీపూరో, సమోసను ఇవ్వే తింటారు.
కానీ చాలా వరకు ఏమంటారు. ఇట్లా చాయ్ బండిలు ఎక్కువుంటాయి. కానీ ఇంట్ల ఎసుకున్న చాయ్ కీ బయట ఎసుకున్న చాయ్ కి మస్తు తేడా ఉంటది. ఎక్కువ నాకు ఇంకా ఏసుకున్న చాయ్ ఇష్టం.
అవును ఇంకా బయట చేసుకున్నా అంటే అంతా డి ఆ మంచి పరిశుభ్రమైన వ వస్తువులు కాని పరిశుభ్రమైన గిన్నెలు కానీ ఉపయోగించరు కాబట్టి ఇంకా పాలు కూడా అంత కలుషితాం అంత ఇంట్ల వాడిన పాలుంటాయి కాబట్టి ఆ అది చాయ్ అనేది టేస్ట్ గా ఉండద్ అదే ఇంట్లో అయితే మనం మంచిగా గేద పాలు తీసుకుంటాం మంచి షుగర్ టీ పొడి తీసుకుంటాం కాబట్టి టేస్ట్ ఉంటది
అవును అది ఒకటే సారి చేసేసి ఇంగ కస్టమర్స్ ఓచ్చే కొద్ది దాన్ని మచకచ్చి మస్తుచ్చి మస్తుకచ్చి మరీ పెట్టి సరే అంతగానం మస్తుయద్దుడా ఆ ఏమంటే చాయినీ కానీ కాఫీని అంతగణం మస్ పోవదు వళ్ల్ళ ఒకవేళ ఏమంటారు గ్లాస్ ఒకవేళ నార్మల్ గ్లా గ్లాస్ అనుకోండి అందులో అదే కడిగి మళ్ళ పదిమంది పెట్టుకుంటారు అదే కడి మళ్ళ ప మందికి ఇస్తారు ఇట్లా దానికంటే ప్లాస్టిక్ గ్లాస్ నయం కొంచెం
అవునండి బయట ఫుడ్ అసలు ఎంత చెప్పినా కాని జనాలు వినడమే లేదు ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్నారు చెకింగ్ చేస్తున్నారు కల్తీ ఫుడ్ కల్తీ దంద ఆయిల్ చూసారు అసలు ఎంత బ్లాక్ గా ఉం ఉంటదది ఆ ఆయిల్ లో పోస్తారు వేయించుతారు తీస్తారు ఆ ప్యాకెట్ ఫుస్ తినద్దు అన్నా ఏం తినద్దు అన్న జనాలు తింటునే ఉంటారు జనం మారడం చాలా కష్టం ఉంది
అవును మన మనం కూడా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి కూడా ఇప్పుడైనా తిందామ అన్న కూడా భయం వేస్ తుంది అంటే అందులో ఏం కలిపిర్రో అసలు మంచి మీటి మంచిది మాంసాహారం చేసిరా లేకుంటే చకే ప్లేస్లో ఇంకోటి ఏదైనా వేస్సిర్ర ఇంకోటి ఏదనేసిరా అని అనుమానంతోనే ఉంటాం ఇగ ముఖం చేసి మోసపోవద్దటారు కదా అట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని కూడా నమ్మలేం మనం రెస్టారెంట్స్ ముందు మనం చూడగలతాం గానీ వెనకాల చూడలేం కదా కిచన్ వాళ ఆ వ వంటగది కేళ్లి కానినీ ఇంటి వాళ్ళు ఏం వస్తువులు వాడుతున్నో వాళ్ళు ఏం వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఏం పెట్టుకున్నో మనం చూడలేం కదా
ట్ చేసుకున్నది అయితే ఎంత టేస్టీగా ఉంటది మనం బట్టి చార్ చేసుకున్నా కొంచెం పప్పు చేసుకున్నా గాని ఇంకా చాలా రుచిగా ఉంటది మళ్ళీ మనం చాలా ఆ సరిపోయంతే తింటాం అదే బయట అయితే రైస్ లో ఇకా ఏదో ఏదో వేస్తారు సోడా అని ఏదో అని ఆ రైస్ కూడా సరిగా మనం తినలేము హోటల్లో అయినా హాస్టల్లో అయినా
అవున ఎంతైనా మనం ఇంట్లో వండుకన్నది ఇంట్లో వండుకున్నదే మనం అంటే రోజు బయట తినాల అన్న కూడా కష్టమే కదా
అవునవును
ఏదో ఇంకా రా సాయంత్రం పూట కూడా అంటే స్కూల్ కాలేజ్ ఆఫీస్ లో నుంచి వచ్చేటప్పుడు కూడా ఏం బయట తినకుండా ఇంట్లోకి వచ్చే అంటే బయట ఏదైనా తినాలనిపిస్తే బయట నుంచి వస్తులు కొనుకొని చి ఇంట్లో చేసుకొనితింటే అందరికి ఎక్కువ వస్తుంది సరిపోతది బయ్ అయితే కొంచమే ఇస్తరూ డబ్బులు ఎక్కువ మనకు వచ్చేదేమో తక్కువ
సరే అండి ఇంకా మీ దగ్గర నుండి నేను చాలా వివరాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు
ధన్యవాదాలండీ ఎప్పుడన్నా బయట తిినేటప్పుడు చూసుకునీ తినండి
సరే అండి తప్పకుండా